ఆ చెప్
హలో ఆ బాన్నావా గోతు
సిను బన్నావ తిన్న ప్రసి నువ్వు తిన్నావా
హలో
ఏ నెల ప్రసీద్ ప్పుడే మా ఒక్క దీను మాన్నేయ పెళ్లి రోజని ఇప్పుడే కేక్ కట్ చేసినాం
అవున ఎం కేక్ కొచ్చండ్రి
కూల్ కేక్ ప్రసి మీరు
కూల్ కేక్ ఆ అదే కూల్ కేక్ లోనే ఎద్ ఫ్లేవర్
పెట్ ఫ్లేవర్ ప్రతి ఇంకేం ప్రెసీ నువ్వేం చేస్తన్నావ్ జస్ట్ ఇప్పుడే ప ఇటి కేేక్ కట్ చేస్నావు నువు ఫోన్ చేసినావు
మ్మ్ ఇబుడేక్కడున్నవ్ గోతు
ఇప్పుడు ఇంగ బయట కూర్చోండాం అందరం మ్మ్ తిన్నాం ప్రసి బీరు
హలో
ఆ చెప్పండి
తిన్నావా గోతు
ఆ తిన్నా ప్రెసీ నువ్వు సమ్మ రెస్ స
హలో
హా
మాట్లాడండి ఎందుగు నవ్వుకుంటానృ
ఏం లే చెప్పండి
ఏమ్ తిన్నావ్ గొతు
కేక్
ఎంకేక అంటే ఫుడ్ చేసుకున్నారు కదా ఏం చేస్ తర్వియన్
ఫుడ్డా సాంబార్ రైస్ ఆ సూపర్ ఉంది మి తిందువు రండి ఆ
ఇప్పుడు ఏం చేస్తున్నావు హలో అంటే ఏమన్నా చదువులో నెక్స్ట్ ఏమి అని స్ట స్టడీస్ లో నెక్స్ట్ ్ఏం చదువుతావు
నెక్స్ట్ సి ఎస్ సి సి సి హా ఈ సి ఏంటి హలో చెప్పు ప్రెసి హలో తిన్నావా ప్రెసి
తిన్నా
ఎంచేస్తన్నావ్
హలో
చెప్పండి
హలో
హలో అక్క కాదు మీ ఔ ఏం కూర తిన్నావ్
మట మటన్ ప్రసీ
మటన్ ఫ్రైనా
హ్ ఆ
ఇంటర్లో సి ఈ సి చేసినారు డిగ్రీ తర్వాత ఏం చేస్తాందిమ అనుకుంటాండ్రు మీరు అవునా అండి అండి
టామండి
ఓకే మ్యాడం
హలో పోలీస్ అంటే పోలీసులో కానిస్టేబులా లేకపోతే ఎట్లా
చెన్ హ్
ఐ పీ ఎస్ అంటే దానికి ఎట్ల ఎట్ల ప్రాసెస్ గురించి చెప్తారా అంటే మీరు ఎట్లఐతారు ఆ సివిల్స్ చదివి దానికి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయా
సరే ప్రస్ గ్రూప్స్
హో గ్రూప్స్ అప్పుడు ఐ ఏ ఎస్ ఐతె చేస్తర సౌండ్ కదా అది నువ్ ఎక్కడ చదివావు నువ్వు డిగ్రీ
తిరుపతి అండి విజయవాడలో విజయవాడ ఆ
మ్ ఇంగెంన్తు మీ ఫ్రెండ్స్ అందరు బాన్డర
ఆ బాగుండారు ప్రేస్ మీ ఫ్రెండ్స్ బాగున్నారా
ఆ అంద్రు బండరు నువ్వు నన్ను అడిగి
హు సరే నువ్వు ఏం చదువుతున్నావు
ఫార్మ్సీ అయిపోయింది
దాని తర్వాత ఏం చేస్తావు
దీని తర్వాత ఇంక నేను ఏమన్నా అదే కంపేనీస్ సైడికి ఏమన్న పోయ్ కి చూస్తాన్న
ఇంటర్ తర్వాత ఏం తీసుకున్నావు
ఆ
ఇంటర్ తర్వాత ఏం తీసుకున్నావు ప్రస్ తి
అత్తనే బై పీ సి గొతు
సరే ప్రెస్
హా పేరెంట్స్ ఎలా ఉన్నారు
పేరెంట్స్ బాండర
బాగుండారు మీ మమ్మీ మీ డాడీ ఎట్ల ఎక్కడ ఉన్నారు
హైదరాబాదు లో ప్రస్సి అ
హాల్లో వాదినే ఎమ్ ఏంజెస్తన్నావ్
అక్కడ ఏద ప్రశ్ సుండేది
హలో
హ చెప్పసి
స హైదరాబాద్లో ఎం చేస్తాండ్ర్ ఆంటీ అంకులు
ఆంటీ అంకులు అంటీ వచ్చేసి హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజరు
మీ కు
అంకుల్ వచ్చేసి పోలీస్ పోలీస్ అవును
ఇప్పుడు నువ్వు కూడా పోలీస్ అయ్యావ్ కదా అయితను అంటరు మీ డాడీని ఇన్స్పైరింగ్ తీసుకొని అవుతన్నావా
చెష్ట మారష్ట లో ఆ చెప్పేసి
ఎందుకు పక్కన సౌండ్లు వ స్థాండాయి
వాళ్ళు వేరే వాళ్ళు కొట్టాడుకు
అవునా కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడు అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయితంది మ్మ్
ఆ చెప్పేసి
ఇంకేముంది ఏమన పండగకి ఏమన్నా షాపింగ్ జేష్నవా ఏదైనా పండగ ఉందా మీ ఊర్లో
బట్ తళ్ళు
అదే బట్లు లంగ వోనీనా అంటే డ్రెస్సింగ్ టైప్లు ఉంటాయి కదా జీన్స్ అలాంటి
కోరియన్ ఫ్యాషన్
ఫ్యాషన్లు ఓకే అంటే ఆ ఆ డ్రస్సింగ్స్ స్ట్ చేలాంటే ఇష్
ఆ యాక్టచుగల్ గా అవి కొనాలనుకు కొన్నాను ఇంకా పండుగ కీ అవి ఎంటీవీ లంగా వుంది కట్టు
ఏంటివి
అదే లంగా జాకెట్ పట్టు అవి కొంటారు మీరు ఆ బాంది మీ అక్క
ఆ వెళ్ళాం డ్రెస్ కొన్నా అక్కడ మా ఊర్లో డ్రెస్ కొ అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినారు అది మరుసటి రోజుకే ఊరికే ఊడి ఊడి వచ్చేసింది ఏం బాల డ్రస్ ఊరికే వేస్ట్ అయిపోయింది కలర్ ఏమో సూపర్ గా ఉన్నింది హు మాయక్కశ్రీమంతం జరిగిందలే నిన్ననే నిన్న ఆ నిన్ననేే కాల్ ఇప్పుడే కట్ చేసా అందుకే చెప్పలేదు
ఏమి జోక్సుూడే
లేదు లేదు అట్లా గాదు గోద్దు జోకులుగా చెప్తా అన్న జరిగింది పోయ్యాము అని గజ్జలు బాగుంటాయి
మీ పండుగ
ఆ మీ పండుగ హలో
హలో మీ పండుగ ఎలా జరిగింది
ఎయి బాగా జరిగింది అంటే మా పి
ఏ ఊరు మీరు చెప్పలేద్ అదే మీదే ఊరు
మా ఊరు ఈ పక్కేలే ఆంధ్ర సైడ్
అదే ఆఓ పక్కనే సరే సరే ప్రసి ఆ మీ అమ్మ మీ నాన్న నాన్న ఏం పని చేస్తారు
మా యమ్మ అమ్మ హౌస్ వైఫ్ మా నాన్న చెట్లు చెట్ల వ్యాపారం అంటే బిజినెస్
ఆ ఓకే ప్రస్సి
ఆ అది ఆర్డర్ తీసు ఫస్ట్ ఆర్డర్ తీసుకొనికి వాళ్ళు అదే కస్టమర్స్ ఉంటారు కదా ఆ వాళ్ళ దగ్గర తీసుకొని డెలివరీ చేస్తారు వీళ్ళే డోర్ డెలివరి ఎందుకు అట్ట నవ్వుతాండారు మీ పక్కన
మీ పక్కన సౌండ్ వస్తా ఉంది ప్రీతి
సంధ్య
ఆ
వీళ్ళు ఆడ
ఎవరు
అల్లు మా బంధువులు మా బంధూవులు వచ్చేశ్నాన్ పక్కకి
చెప్పండి
నెక్స్ట్ ఏం జాబ్ చేస్తారు మీరు పోలీసేనా ఇంకేదన్నా అంటే నెక్స్ట్ ఏమన్నా హైయ్యర్ చదువులేమైనా చదివేదుందా
ఆ ఇంకేం లేదండి పోలీస్ అంతే ఆహా మీరు
నేనా ఎం ఫాం చేద్దాం అనుకుంటాండా
ఏం ఫామ్ చేసి
ఎం ఫామ్ చే సి అమ్మోళ్ళు పెళ్లి చేయేస్తే యేడ చేస్తే ఆడ మెడికల్ స్టోర్ పెట్టుకొనేది మ్
మీ అక్క బాగుందా మీ అక్క బాగుందా
అందరూ బావుండారు లిక్కి
మీ తమ్ముడు
మా తమ్ముడు గూడా బావుండాడు వాడిప్పుడు ట్రైనింగ్ కెళ్ళాడు ఇంటర్న్షిప్
ఆ
అది ఒక టూ మంత్స్ వస్తుందంట అదయిపోతే మళ్ళా వచ్చేస్తాడు మళ్ళా మా అక్క సివిల్ ఇంజనీరింగ్
ఆ
సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి చూడు ఆ జాబ్ చేస్తాంది బ్యాంగ్ లూర్ అంటే సిటీకి మా ఊర్లో కాకుండా వేరే ఊర్లో వెళ్ళి చేస్తాంది
మ్ ఓకే
మ్ ఇంగేం లిక్కి చఛీ ఇంగేం గౌతు
ఇంకేం లేదు ప్రసి
మ్ సరే గౌ త్తైతే జాగ్రత్త
కిన్ నువ్ జాగ్రత్
ఆ సరే గద్దు ఉండేనా ఉండేనా బాయ్ టా టా హా గుడ్ నైట్
హా గుడ్ నైట్ స్ీట్్రిమ్స్ టెక్ కే అంతేనా